హలో
చెప్పండి.
ఈ ఫెస్టివల్స్ జరుగుతాయా మీ ఊర్లో?
ఆ జరుగుతాయండి మీరు ఏది ఫేమస్ గా ఉంటుంది.
మా ఊర్లో గంగమ్మ జాతర బాగా చేస్తారు.
అ ఓకే అండి అది ఎలా చేస్తారో ఏమన్నా చెప్తారా?
మా పక్క వచ్చి ఆ మంగళవారము స్టార్ట్ చేస్తాము స్టార్టింగ్ మళ్ళీ అవతల మంగళ వారు వచ్చినాక జాతర జరుగుతుంది జరుగు ఉంటుంది మీ ఊర్లో
మా ఊర్లో కూడా అంతే అండి మేం ఇక్కడ చాటింపు ఫస్ట్ చాటింపు వేస్తారు
హ్మ్మ్
హ హ్మ్మ్ పండగ స్టార్ట్ అవుతుంది అమ్మీలు కలుపుకుంటాము. ఇలియా చలవా అందరికి కి ఇంటి దగ్గర అందరికి పంచుతాము
హ్మ్మ్ మేము మేము మా ఊర్లో ఆ రోజు పండగ రోజు మార్ వేషాలు కూడా ఇప్పుడే వేస్తాము
మా ఊర్లో ఒక డే ఈ రోజు ఈ వేషము రేపు ఈ వేషము అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషాలు వేస్తారండి లాస్ట్ డే ఫస్ట్ డే నుంచి అమ్మిలు పోయడము పొంగల్ ఎత్కొని దేవుడు ఆడబెట్టడము అలా అంతా చేస్త ఆ మమ్మీ
మ్ మా ఊర్లా ఆ జాతర రోజు చు చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి పెద్ద ఎత్తునా బలంగా ఉంటారు జాతర్లో
ఓకే ఆ మాదగ్గర ఇక్కడ కూడా చాలా ఇలాగే ఉంటుందండి జాతర అంతా
మ్ మా ఇ మా జాతరలో మ్ ప్రతి ఒక్కరు ముక్కుంటారా తీర్చుకునేేదానికి సూలాలు కూడా పెద్ద పెద్ద సూలాలు ఈ మొహం మీద దవడల్లో పొడిచి దేవుడు ఊరేగి ఓ ఎంత దూరము వెళ్తుంద అంత
వాళ్ళకి మళ్ళీ నొప్పే అలాగ ఏమి అనిపించదా
దేవుడి మీద భక్తితో వెళ్తారు కుంకుమ పసుపు పెట్టు ఉంటారు కాబట్టి పెట్టి ఆ గాయం కూడా కనిపిచ్చదు
మ్ ఇది చాలా కొత్తగా ఉందండి ఓకే అండి మీరు మీ ఊరు ఇ లో జాతర గురించి నాకు తెలియని విషయాలు అంతా తెలియజేసినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు